హలో
హలో
బావున్నారా
ఉమ్మ్ బావున్నాం మీరు బావున్నారా అండి
ఆ బావు తిన్నారా ఆ తిన్న ఏం కాలేజ్ కెళ్ళలేదా
లేదండి ఈ రోజు మాకి మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది సో లీవ్
అవునా మాకు సెకండ్ సాటర్డే కాలేజ్ లేదు
ఏఓ
ఉమ్మ్ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే తిన్నాము కూర్చొని ఉన్నాం అలా
అవునా కాలేజ్ లైఫ్ ఎలా ఉంది
యస్ లైఫ్ ఇప్పుడు మాకి ఫోర్త్ ఐ మీన్ నాలుగో సెమ్ చదువుతున్నాం మేము ఎం సి ఏ సెకండ్ ఇయరు అర్ టూ రోజుకి రెండు గంటలు మాత్రమే క్లాసులున్ టుంది ఎల్లేసి రావడము
ట్రా మీరు
దుకుండదండి కొడతాం బాగా కొడతాము
ఉమ్ కొడితేనే కాలేజ్ లైఫ్ కు అర్ధం ఉంటాది లేండి
అవునవును
హ్మ్ నాన్న హాస్ కొత్తనా మీరు లేకపోతే ముందు నుంచే హాస్టలేనా
ముందు నుండే హాస్టలా ఇంటర్ నుండి హాస్టలే
అవునా ఐ ఇంకేం లే
ఏమీ
బానే కలిసిపోయి ఉంటారు రూమ్మేట్స్ అందరూ
ఉ అవునండి
మాకు ఇన్ని డేస్ వర్క్ షాప్ జరుగుతుంది నిందా ఎబుడే సిస్ చంపేన నిన్నడుతే అయిపోయి ఏంది ఇంక నినా ఒక ప్రాజెక్ట్ చేసామ అనమాట
ఉ
అదేంటంటే ఇప్పుడు అంటే కాలేజ్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు బస్సులు ఎన్నిొస్తాయి ఎన్ని పోతాయి అనేది కౌంట్ చేసుకుంటా వాళ్ళ పేపర్లు రాసుకోవాల కదా.
అ
ఒక్కోసారి వాళ్ళలేదుో ఆలోచనలో అంటే అంటే రాసుకోకుండా అట్లా ఏమన్నా తప్పు జరిగే అవకాశాలు ఉంటాయి కదా.
ఉ
అందుకనేసి కాలేజ్ కాలేజ్ గేట్ దగ్గర అంటే లోపలికొకటి బయట ఒకటి సెన్సార్ పెట్టేద అనమాట ఆ సెన్సారు డిటెక్ట్ చేస్తుంది బస్సు వచ్చింది అన్నట్టుగా. అ
అ
నే కౌంట్ దాకా ఒక ప్రాజెక్ట్ చేసాం మేము
ఆ ఆ
అంటే సెక్యూరిటీ వాళ్ళు నిల్చోకుండా ఎక్కడి నుంచ అయినా అంటే వైఫై కనెక్షన్ ఉంటే చాల అనమాట. ఎన్ని బస్సులు వచ్చినాయి ఎన్ని బస్సులు పోతా ఆ కౌంట్ అంతా చూపి చేస్తది
ఉ మంచిదండి
ఉ ఏంటండి కాలేజ్ లైఫ్ బోర్ గా ఏదైనా టూర్ అన్నా ప్లాన్ చేయొచ్చుగా
చేయాల అనుకుంటున్నామాండీ వెళ్ళాలి ఇదిగో మాకి రివ్యూ ఉంది అది రివ్యూ అయిపోతే ఏళ్ళాల అనుకుంటున్నాము
అవున ఏ ప్లేసెస్కి వెళ్ళాలిను ఉన్నారు
అరుణాచలం ఏళ్లాలి అనుకుంటున్నాము అరుణాచల్ చలం అయిపోతే అక్కడ నుండి అక్కడికి పాండిచరి ఏళ్తాము లేదు అంటే మళ్ళీ రిటన్ వచ్చేస్తాము.
పాండిచ్చేరి టైమ్స్ ఉంటుంది సన్సెట్ అంతా.
ఏంటండి
పాండిచరికి ఈవినింగ్ టైమ్స్ ఏళ్ళండి సన్సెట్ అప్పుడు బాగుంటంది వ్యూ అంటున్నాను.
ఉ వెళ్ళాలి చూడాలి అదే అనుకుంటున్నాము ఫ్రెండ్స్ అందరమును ఉ
ఇంకా వీకెండ్ లో అట్ల ఏమైనా ట్రై ఏముంది ఇంకా ఎక్కువ ప్లేసెస్ తిరగద్ చ్చు
మాకి రివ్యూ అయిపోతే తర్వాత మాకు కాలేజ్ ఏమ్ ఉండదు సో అప్పుడు వెళ్దామని ఉన్నాము ఉ
హ అవును ఇప్పుడే వార్ ఏదో జరుగుతుందని ఇంగ సిలిండర్లు చాలా తగ్గిచ్చేసారు కదా
ఆ ఫుడ్ బెట్టట్లేదండి మాకు మా బా హాస్టల్లో
హవునా మాకు ఒక టైం వరకు పెడతారు ఆ టైం లోపు పోతేనే తినాలా లేకపోతే ఇంకా బయటే
హా మాకు రాత్రి యాక్చువల్ గా ఏదో చపాతీలు చేయాల్సి ఉండేది ఎట్లా అది గ్యాస్ లేదనేసి నార్మల్ గా ఇది ఏదో రైస్ పెట్
అదైనా బెట్రే లేండి ఇప్పుడు హైదరాబాదు ఇక్కడ బాంగళూరు అక్కడంతా ఇంగ సిలిండర్లు తక్కువ వచ్చి పీజీలు కూడా చాలా క్లోజ్ చేసేసారు
అ ఏమోనండి మన గూడొ చేస్తుంది ఏమో నండి అది కిందకి
ఆహ ఇంక ఇప్పుడంతా నా కొన్ని రోజులంతా పూర్వకాలంలోకి వెళ్ళిపోవాలా
ఆ అవును అయిన పాత రోజులు గుర్తు చేసుకోవచ్చండి అప్పుడైనా ఎంత బాగుంటాన్నిండ నొ
అవును అట్లా చేసుకొని తిండమే మనిషికి ఆరోగ్యంగా ఉంటది గట్టిగా ఉంటారు
అవునవును
ఇంకా ఇప్పుడు మనల్ని ముసలి వాళ్ళని కంపేర్ చేస్తే వాళ్ళే ఏ ఏ దాంట్లో అయినా బాగా దృఢంగా ఉంటారు అనమాట
అవునవును మనల్ని అసలు వాళ్ళతో కంప్యారే చేయకూడదు
మనమేంది ఒగ రోగం వస్ వత్తే పడిపోయేదే
ఊ
హాస్పిటల్ చుట్టు తిరగడము అది ఇది అయితది వాళ్ళైతేను ఎంతైనా తట్టుకోగలరు
అవునవును
పండుగకి ఇంటికి వెళ్ళలేదా
పండుగకి ఎళ్ళాలండి ఎళ్ళాలని అనుకుంటున్నాను చూడాలి
అవును మీ ఊర్లో ఏ ఇప్పడు నుగ బాగా చేస్తారు
మా ఊర్లో అది ఇది అని కాదు అన్ని పండుగలకు బాగా చేస్తారు చాలా బాగా చేస్తారు మా ఊర్లో అన్ని పండుగలను
ఎక్కువగా ఏజస్త
పగాంటే సంక్రాంతి అ ఇ
న్స్ వా చసుస్తారా
ఆ డ్యాన్స్లు మ భోగి పండుగ రోజు అయితే మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఐ మీన్ నాలుగు గంటలకి మూడు గంటలకి లేచి భోగి మంట పెడతాము ఇంకా ఆ రోజు ఇంక స్నానాలు చేసుకునేసి గుడికి వెళ్తాము గుడికిళ్ళసి వస్తాము ఇంకా తం టము నెక్స్ట్ డే అంటే సంక్రాంతి రోజు అంతే మా ఊర్లో సంక్రాంతి రోజు ముగ్గుల్ పోటీలు పడత సర అడి
మాకైడి మగుల్ పోటిలు మాెడతారు
చ్చిన వాళ్ళకి బహుమతులు ఇస్త సారు ఇంకా కనుమ రోజు బాగా డ్యాన్స్ లేస్తారు అందరూ బాగుంటారు ఎంజాయ్ చే మీన్ బాగా ఎంజాయ్ చేస్తారు
ఆ కోడి పం దీని మీద అభిప్రాయం
కోడి పందాలు పెడతారు ఏది ఎద్దులతో బండలు ఇచ్చేది పెడతారు హ్మ్
బావుంటుంది
చాలా బా చేస్తారండి
మా సైడ్ వినాయ చవితి బా చేస్తారు
హ్మ్
ఇంకా అప్పుడు అందరూ డ్యాన్స్ చేయాల్సిందే ఆడవాళ్ళు మగవాళ్ళు
ఆ
ఆడవాళ్ళయి అయితే ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు అందరు స్టేజ్ ఎక్కి డాన్స్ చేయాల్సి సిందే చేసే వాళ్ళ ఆ మేము వేసాము
ఊహూ
హు ఏదో అట్లా ఏస్తాండు వాళ్ వేసే వరక్ కూ వదలరన్ మాట మైక్లో సెప్తూనే ఉంటారు ఇంకా ఇంకా అలానే ఇంకా భార్య భర్తలకి సాంగ్ ప్లే చేసి వాళ్ళకి డ్యాన్స్ చేపిస్తారనమాట
హ్మ్మ్
మగేం ఆడిపిస్తారు.
హ్మ్మ్
అమో అమ్మ చేస్తారు ఇంకా వినాయక చవితి అంటే ఇంగ అంద కి ఇష్టమైన పండుగే కదా!
అవునవును.
హ్మ్మ్ పీకి పూవిస్కి ఏమ్ ఎల్లలేదా?
మూవీస్కి.
ఆ
మ్ మ్ బ్యాక్ ఎళ్లింటి అండి
ఆ ఆ
మ్
మూవీస్కి బాగా వెళ్తూ ఉంటారా?
లేదు లేదు చాలా రేర్ ఇక్కడ ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్తో వెళ్ళాను అంతే రెండు సార్లు చాలా తక్కువ వెళ్ళడము అంటే ఇంట్ల అంటే ఇం
దయాల్ల లేండి
ఆ అంతే అంతే
మళ్ళీ ఇంకా స్టూడెంట్లుపోయినాక ఇంకా జాబు డబ్బు రెస్పాన్సిబిలిటీస్ అంట అవి ఇవి ఇంకా ఎక్కువయిపోయ
ఎక్కువ ఐపోతాయి నిజమే!
ఇప్పుడు ఎంజాయ్ చేయాలన్నా కూడా ఉండదు
మ్ మ్ మీరు వెళ్లట్లేదా అండి పండుగలకి ఇంటికి
ఆ వెళ్ళాలి వెళ్తాము. కాలేజ్ చూసుకుని మాకు ఒక్క రోజే హాలిడే ఇచ్చారు.
మ్
కానీ మేమా తీసుకోవాలి హాలిడేస్. హస్ట్లో ఉంటాం కదా ఇం ఎప్పుడో ఇంటితం లేదు. ఇదిలా పోయినప్పుడు తీసుకోవల్ల
అంతేలేండి.
మ్ మ్ ఇంకా ఇరా కాలేజ్ కి ఎలాగో వెళ్ళలేదు కదా? బైటికేమి ఎల్లట్లేదా?
వెళ్లాలండి వెళ్లాలి నా చెల్లెల్ని పిలిచారు వెళ్లాలి.
ఔనా!
మ్ ఎన్నడి భాగం
హ్మ్మ్
హ్మ్మ్ బాగా వెళ్ళసి బాగా తినేసి బాగా జ్ఞాపకాలు
ఉ ఎక్కువ ఎక్కువ చేసుకోని హు పెట్టుకోవాలండి ఉహు
ఎప్పుడు చదివే కాకుండా
ఓ ఊ
అవునా ఇంకా ఇంకేమండి
మీరోప్పాలి
ఉహు లేదు ఇంకా అది ఇంకా మా రూమ్ వాళ్ళు ఈ రోజు హాలిడే కదా
హు
అందరుూ కూర్చుని మూవీ చూద్దాము అన్నారా
ఊ
చూడాలి
ఏం మూవీ అండి
లేదా ఏదో వాళ్ళు ఏది పెడితే అది అందరూ కలిసి చూద్దామని ఉన్నాము
ఓకే
అవునా
నేను ఏం చూడట్లేదండి
ఏదో రివ్యూ ఉందన్నారు కదా అయిపోయింద ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసారు
ఇంకా లేదండి అది ఏ అది ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అ సోమవారం నాకు మిడ్డే ఎగ్జామ్ ఉందండి
అహా దేని పైన చేసారు ప్రాజెక్ట్ మీరు
ఇది ఆన్లైన్ వెబ్సైట్స్ లెక్క బట్టల షాపులు మీన్ బట్టలు కొనుకుంటాం కదా
ఆ
అవి
సరే అండి ఇంకా మూవీ చూస్తాము
హు బాయ్ బాయ్
హు బాయ్